నా వాయిస్ వినిపిస్తుందా అండి వినిపిస్తుంది ఇప్పుడు దాకా కాల్ కట్టైంది ఎందుకో
కాల్ కట్ అయింది చెప్పండి ఎప్పుడేమో చెప్తున్నారు కదా
మనం ఏమైనా తీసుకోవాలంటే డబ్బు డబ్బు డబ్బు డబ్బు మా రాష్టలో ఒక మంచి పని ఉంది లేదని అంటలేదు కానీ మురికి కాలువలు అవి ఇవి కొందరు మాత్రం మురికి కాలువల్లో బతుకుతున్నారు దీన్ని ప్రశ్నించే వారు ఎవరూ లేరనా అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది హు
ఇది చాలా చింతించాల్సిన విషయం ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు
నేనైతే ఈ గవర్నమెంట్ ని మార్చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు
ఎలాంటి గవర్నమెంట్ని తెద్దాం అనుకుంటున్నారు
నిజీ నిజేయ భారత్ ఏమ అది
మీ ఆలోచన చాలా బాగుంది
ఒకవేళ మీరు మీరు అయితే ఒక రోజు సీఎం అయితే మీరేం చేస్తారు
నేను పేద్దవాళ్ళక అందరికి సహాయం చేస్తాను చేస్తాను
ఎందుకు
ఎందుకంటే పేదవాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు వాళ్ళకి తినడాని కి ఆహారం ఏమీ ఉండదు నేను వాళ్ళకి ఆహారం ఇచ్చి సహాయం పడాలనుకుంటాను.
అవునా మీ ఆలోచన చాలా
ఉమ్మ్ మీ ఆలోచన కన్నా నా ఆలోచ హన ఏం పెద్దది కాదని నేను భావిస్తున్నాను
అది ఏం లేక నేను పేద్దవాళ్ళ కోసం కొందరు ముడి వాళ్ల బ్రతకుతుంటే నా కళ్ళు సహించలేకపోతున్నా
అవునా మీరు బాగా సంపాదిస్తారా డబ్బులు.
నాకు ఒకప్పు కూడ ఒక్కపూట తినడానికి తిండే పైసలు ఏం ఉంటాయండి
మరి మీరు పేదవాళ్ళకి ఎలా సహాయపడగలరు.
అందుకే కదా ఈ సీఎం నే మార్చేద్దాం అంటున్నారు
మీరు అనుకుంటే మార్చగలరా
హ నేను అనుకుంటే మార్చలేము గాని ఈ తెలంగాణలో ఉన్న అందర అనుకుంటే తప్పకుండా మార్చగలం
అవునా అది అందరి అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి అప్ ఇప్పుడేం చేస్తారు
అప్పుడు అందరని తప్పిస్తా
హ్మ్ హ్మ్ మీరు ఏమన్నారో అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి
అప్పుడు అందరినీ మార్చేస్తా
ఎలా మార్చేస్తారు మీ మాటల తోట
అవును నా మాటలతోటి వాళ్ళు పేదవాళ్ళు ఒక్క మెతుకు తినడానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఆ మెతుకు అన్నం కూడా కూడు తినడానికి డబ్బులు వస్తాయి కానీ కొందరు ఇంట్లో ఉండి ఏ లో కూర్చొని నాకు ఇది కావాలి బర్గర్ పిజ్జా అని దొబ్బి తిని గవర్నమెంట్ సొమ్ము ని తింటారు
మీరు అలాంటి వాళ్ళని గుర్తించారా
తప్పకుండా గుర్తించాను
మీరు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయ్యాలనుకుంటున్నారు
వార నాసిక్
వాళ్ళు వాళ్ళ తప్పుని అంగీకరించి వినప్పుడు మరనా శిక్ష వేయడం తప్పేమో
ఒక్కసారిగా చెప్తాను వినండి ఉ ఇంకోసారి తప్పు చేయని వాడే తప్పు చేస్తారు
మీరు ఎలా అలా నిర్ధయిస్తారు మళ్ళీ తప్పు చేస్తారని వాళ్ళు మారిపోవచ్చు కదా
మారిపోరండి ఇది డబ్బుతో కూడిన విషం ఉ డబ్బు ఒక్క ఒక్క మనిషిని ఒక్క చిన్న సెకండ్ లో మార్చేస్తుంది
మీరు లా డబ్బుకి ఎప్పుడే లోంగి పోయారా
నేను లొంగిపోలేదు నేను ఒక భారతీయుని పేదోల్ల కోసం పోరా పోరాడాడే ఒక సైనికున్ని
అవునా మీరు పేదల కోసం పోరాడుతారా
హ గండి
ఇలాంటి పోరాటాలు చేస్తారు మీరు
నో అంటే పేద వాళ్ళకి ఎం అంటే మోరీలు సాఫ్ చేయడం వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడం తిండి పెట్టడం అలాంటి సహాం చేస్తాను
మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది నేను దీనికి సంతోషిస్తున్నాను
అంటే మీరు తీర్చండి
నా నేను కూడా నాకు వీలైనంత సహాయం చేస్తాను
ఇలా అన్న వాళ్ళే సహాయం చెయ్యరు
నేను చేస్తాను నేను మీకు మాటిస్తున్నాను నాకు వీలు అయెంత సహాయం నేను చేస్తాను
అవునా
అవును మీరు నాతో మాట్లాడుతున్నారు కదా నా మీద మీకు ఎమైనా అభి సమస్య తిలు ఉన్నాయా
చ్చ మాట్లాడుతున్నాం అంటే గవర్నమెంట్ సొమ్ము తిని దొబ్బే సారి అండి బూతులు తీసిన నాకు
చెప్పండి
ఏయ్! ! ! ! ! ! ! !
ఏమైనా సమస్ చేనా
తీయగుంది
మీ పక్కనే ఉన్న వాళ్ళు చాలా భయంగా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు
ఎ ఎ
మీ పక్కలు ఉన్న వాళ్ళకి చెప్పండి మనుషులతో అలా మాట్లాడకూడదని
మీ ఇ త పాడు అ
ఒక ప్రవర్తన సంస్కారంతో మాట్లాడాలని చెప్పండి
డబ్బులిస్తే
అ మ్ మీ చుట్టూ అందరూ డబ్బుల మయకంలో ఉన్న వాళ్ళే ఉన్నారు అనుకుంటా
అవున అండి ఒక్క పిన్ని ని తప్ప
మీరు మంచి వాళ్ళు కదా
మ్ మేం మంచివాళ్ళం కాదు అలా అలాగే చెడ్డవాడిని కూడా కాదు
మరి మీరు ఎలాంటి వ్యక్తి
ఉహు అవును
అర్ధం కాలే
తందిన్నాను
అంటే మీరు సమయానికి తగ్గట్టు మారిపోత తారా
అంతే
ఆహ మీరు అలా ఎన్నిసార్లు మారిపోయారు
ఒక్కసారి ఇట్లా మార్లేవండి
అంటే సమయం వచ్చినప్పుడు మారిపోతారా
అంటే పేదళ్ల కోసం అయి మేం మారము ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా తెగ్గించి పోరాడతాము
అవునా నీ పోరాటంలో నేను కూడా సహాయం చేయాలని అనుకుంటున్నాను
అఓ
ఇప్పుడు కొత్తగా వరల్డ్ వార్ త్రీ అవుతుంది మీకు తెలుసా
ఎక్కడండి ఇరాన్ ఉజ్రయేల్ దా
అవును మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు
ఏం లేదండి వాళ్ళు మనకి ఇప్పుడు తిండి దొరకడానికి ఇట్లా కష్టం అవుతంది
అవును ఎల్పిజీ షార్టేజ్ అవ్వడం వల్ల మనం సరిగ్గా వంటలు చేసుకుంటలేము
అవును
దీనికి మీరు చింతిస్తున్నారా
అవునండి
ఈ విషయానికి మీరు ఏం చెప్తారు హలో
హలో
ఇనిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి
జవాబు ఇవ్వండి
అంటే నాకు అర్థం కాలే అండి
మరి మీరు ఇలాంటి విషయాలనే ఎలా ఎలా ఖండిస్తారు ఓ
అవును
అర్ధం కాలేదు
హుమ్ అంటే అందరిని ఖండించాలి అంటే
అంటే మీరు ఈ వి విషయంలో బాధ చెందుతున్నారా
అవునండి
నిరుపేదలకి ఇంకా ఎలా సహాయం చేస్తారు మరి
వాలకి తినడానికి డబ్బులు ఇచ్చి తిండి పెట్టి
హుమ్ హు ఇది చాలా మంచి విషయం మీ ఆలోచన చాలా బావుంది
మీ ఆలోచన ఎట్ల
నేను మీ చా ఆలోచనలను గౌరవిస్తున్నాను మీరు ఇ ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను
నేనో గిట్ల